డి
ఆ వినిపిస్తుందిమ్మా.
ఆ
ఇద్ చ్చేస్తే ఫైవ్ వచ్చినయ?
వచ్చి సబ్మెట్ అయితే కొట్న. అవన్నీ ఐదు అయిపోయిన తర్వాత్ త అది మళ్ళీ చెప్ చూపిస్తుంద్, కొద్దిసేపు తర్వాత చూపిస్తుంది గాదా. చూడాల అప్డేట్ అయిన తర్వాత చూడాల. ఎన్ని కాల్స్ తీసుకుంటుందా, ఎన్ని కాల్స్ తీసుకోదా అన్నది. సిక్స్ సైనట్టు చూపిస్ ఉమ్ ఉమ్ అన్ని అయిపోయిన్ తర్వాత అప్డేట్ రాదా. అప్పుడు నువ్వు చెప్పినట్టుగా. అదే ఆ ఇంగా కాల్స్ మిగిలి ఉన్నాయి. ఏమనేది తెలుస్తుంది, ఎందుకంటే ఒకటి టూ మినిట్స్ కి కట్ అయిపోయింది మనది. అసల్ రింగ్ కూడా అవ్వకుండా.
అవునవును నాకట్లా ఉన్నాయి. రెండు, మూడు ఉన్నాయి. మక్కల్ తోటి
ఉమ్
చూడాల
చూడాల ఉమ్
ఏందో
గాల్ ఎటుపోత్
ఈ ఫోన్ అంటేనే తలకయానొప్పిదబ్బ ఎడ మాట్లాడ్తాం. ఏదో మనకంటే అలవాటు కాబట్ గంట్ల, గంటలు మాట్లాడుకోడం, మాట్లాడ్ ఆ పిల్లకి ఐతే అసలు అలవాటుకాల. విద్యకి ఆ అమ్మాయికి, మన కామన్ ఫ్రెండ్కి.
మొన్న మ్యారేజ్ ఐపోయింది.
హలో హలో
హలో వినిపిస్తాందా
వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ మన హెచ్ఎం కి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు కదా బ్యాక్ సైడ్ లో మొత్తం హండ్ ఆమె ఇన్చార్జ్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది అనేసి ఇంకో ఆమె చెప్పింది అనమాట
ఓకే
ఏమి లేదు వాళ్ళ అబ్బాయిది ఏమిలే లేదు మొత్తం అంతా ఈమె చేతిలోనే ప్రజెంట్
ఎవరు ఎవరో అన్నారు మా ఫ్రెండ్ ఇంకొకా చూడు వాళ్ళ అమ్మాయి మీ అబ్బాయి క్లాస్మేట్స్ ఆ మనింది ఏం లే పెద్ద ఇది అంటా వాళ్ల అబ్బాయి హెచమ్ వాళ్ళ అబ్బాయి ఆ
ఆమె కూడా ఉంది నీకు తెలుసు కదా ఈ యాప్ ఆమె కూడా ఉంది హలో
ఔ మా నాకు దగ్గర ఆ టాపిక్ కం తీస్కొని రాలా నేను ఎప్పుడు తీస్కొని రాలా నన్ను అడగల నేను చెప్పలేదబ్బా నా తె నాకున్నట్టు కొ తెలీదు అసలు మరి నాకు ఎక్కడ కనబడలా మా గ్రూప్ లో ఏమి లేదేమో మరి మాది ఫైవ్ పాయింట్ వన్ కదా హలో హలో
ఎక్కడకి వెళ్ళావు
ఇక్కడే ఉన్నా చేతిలోనే పెట్టుకోనున్నా
అదే వినబళ్ళే వాయిస్ ఎక్కడో
ఆ విషయం ఏమంటే నాకు ఎలా తెలుసంటే ఉన్నట్టు మనామ ఉంది కదా అంటే ఇప్పుడు కొండ పేరుతో ఒక పేరు వస్తుంది చూడు ఆ ఆమె ఒక గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఉందని చెప్పిన చూడు నీకు
ఏమో మరి ఊ అంటే ఇప్పుడుంతా ఇన్ఛార్జ్ జంతా ఆమేనంటనా హె చ్చం మోళ్ల ఫ్రెండు ఉహు ఆమంతకు ముందు నాకు స్టేటస్ నా స్టేటస్ చూసేది ఈ మధ్య మరి నా నెంబర్ లేదో ఏమో చూడట్లా చానాళ్ళు మొన్న మొన్నటి దాకా వచ్చేదామే చూసినట్టు ఈ మధ్య కాలంలో కనిపించట్ల మరావే నెంబర్ ఏమన్నా పోయిందే
తెలిదా ఆమేకి అవును
ఎప్పుడన్నా ఉంకో మేడం ఉన్నారు కదా మాకు ఇంచర్జ్ నా డిపార్ట్మెంటే ఆమె ఆమెకి మెసేజ్ పెట్టేదాన్ని ఏదన్న స్టేటస్లు చూసినప్పుడు మెసేజ్ పెడతా ఏదన్న అకేషన్ ఉన్నప్పుడు మొన్న ఉమెన్స్ డే అప్పుడు వీళ్ళకి పెట్టిన కొన్ని మ కొంతమందికి పెట్టిన కొంతమంది పెడితే వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇచ్చిన
ఓకే ఓకే
టచ్ లో ఉన్నట్టే ఉంటారు టచ్ లో లేనట్టు ఉంటారు
హూమ్
హుమ్
అనుకుంటా ఒక్కోసారి చేద్దామా ఆ ఇంచార్జి కి ఫోన్ చేేసి ఎళ్దామా అని. మళ్ళా యామోలే ఎందుకు అవసరం మళ్ళా ఈడే ఉంటే పోలా. అనిపించ్చిద్ది చూద్దాం ఇంక ఈ సంవత్సరం అయితే కదిలియ్యను లే, ఇక్కడే కంటిన్యూ ఐపోత ఈ ఇయర్ కీ. నెక్స్ట్ ఇయర్ కదా చూద్దాం.
మ్యాక్సిమమ్ రాదు. మనమే అడగన్ది
ఆ రాదు పిలవరు, అవును ఎందుకంటే ఆ మా ఫ్రెండు ని కూడా పిలుస్తాను వస్తే ఇస్తాను అండుగాని రమ్మని చెప్పలేదామకు. అంటే హెచ్చెమ్ము
మనమే పోయి అడిగితే వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ ఎలా అంటే వాళ్ళే వచ్చి అడిగి తే ఇచ్చినాము మేమే పిలిచి ఈ మధ్యలో ఎవరైనా మధ్యలో ఉ టే వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వె ద్దన్నామా మేడం వీళ్ళ వాళ్ళు ఎవరైనా అడుగుతారు బాగా ఒకామె ఉంది కదా వాళ్ళుంటే బావుంటుంది, వీళ్లుంటే బావుం టుంది అనేసి మొన్న గృహప్రవేశం చేసి కూతురు దగ్గర పోయింది చూడు ఆమె ఆమె అయితే నీకు కు వాళ్ళు ఉంటే బావుండేది కదా అంటే మేడం ఆ పిలు వస్తే వద్దంటున్నా అంటే ఆమే పిలుస్తుంది. తట్టుకోలేక అప్పుడు మనము ఏమన్నా అంటే వాళ్ళు వచ్చినారు నేనేం పిలుచుకోలేదు కదా నేనేం పెట్టు కోలేదు కదా అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ అనమాట.
ఇదంతా ఒక ఎత్తు గాని. నేను మన ఫ్రెండ్కే భయపడి సగం వదిలేసా.
ఊ నేనైతే దూరంగా ఉంటా. వాళ్ళని కన్సల్ట్ చేస్తుందేమో వండి కాదు గిండు కాదు లే పాపం.
కావాలినీ ఇరీకియటానికన్నా వస్తుంది నా దగ్గరకి
అదే ఎనిమిదింటి కొచ్చినా అయితే పక్కకు పోయి
ఎందుకు అచ్చిందిలే ప్రశాంతంగా ఉన్న లైఫ్ ను మల్లా జం అందులో ఏస్ గొడవని సగం వదిలేశా. అది ఈ విషయంలో మా ఆయనకు కూడా భయపడలేదు కాని అ పిల్లకి భయపడతున్న ఈ విషయంలో ఆ వినబడతలా వాయిస్ ఆ
ఆ సరే ఆ తిరుమలకి ఎళ్ళినప్పుడు అలా జరిగి చూడు ఆ అమ్మాయి అయితే ఇంకా ఇబ్బంది పడుతుంది.
ఆ అదే తెలుసు
ఏం మాట్లాడారు చెప్ అడుగు అంటుంది.
అవును మరి మొన్న ఫోటోస్ స్టేటస్ లో పెట్టి పెట్టిందెవరు ఈమె పెట్టిందా ఆమె పెట్టిందా తెలిలేదె. ధైర్యంగా స్టాటస్ లాంటి సంఘంలో ఉన్నారు కాబట్టి ధైర్యంగా పెట్టి ఉంటది. హలో హలో హలో హలో హలో
హలో
హలో ఆ హలో మధ్యలో యాడికి ఎళ్ళిపోతుంది. ఓకే ఓకే ఏదో మొమెంటో ఇస్తున్నట్టు ఆ నాకు మా వాడు చేశాడు పెద్దోడు కట్ చేసా. చేయాలి యాడ పొద్దునుంచి మా అక్కా ఆ మా చుట్టాల అబ్బాయి కూడా చేసాడు. మా చుట్టాల అబ్బాయి కూడా పెట్టుకున్నాడు అంట ఇ యాపూ పొద్దున్న ఆ అబ్బాయికి రెండు కాలు నేను చేశాను ఆబ్బాయి రెండు కాళ్లు నాకు చేజ్ ఆట రొండు కాలేని పొద్దు నుంచి ఇదే పనిలో ఉన్నాను ఇవాళ అవ చేసేద్దాం లేని మళ్ళీ ఇంక రేపటి నుంచి కుతురుదు
చాలా మంది యాడ్ అయినారు కదా
ఆ చాలా మంది యాడ్ అయ్యారు హ్మ్ అంకా చికెన్ చేయలా ఈ పూటా
చెయ్యాలా మా బట్టలు ఇరాన్ చేస్తానని చెప్పిన నీతో మాట్లాడానికి ఆ టవర్ రాదేమోని బయట నిలబడినా ఆ కొంచెం చేసుకుంటే సరికి రావట్ అ వాయిస్ హలో హలో అంటున్నావు కదా అందుకోసము బయటకు వచ్చి నిలబడనాలే
ఆహా మామూలు ఫోన్ అయితే వినబడతదా
ఏమో కావా
ఓకే ఓకే
అయిపోయింది లే ఇంకొక త్రీ మినిట్స్ ఉంటే ఇది అయిపోయిద్ది ఉమ్ ఆ
స
అర్థం కావట్లా
ఉమెన్స్ డేకి వింపిస్తుందా
వినిపిస్తుంది వినిపిస్తుంది
అన్నమ్మా స్టేట్ల్లే
అవునా ఓకే
చూడకుండా అడిగిన ఏమంతా మన వాళ్ళ ఎవరు లేరు లే అని అడిగినా ఆడు
ఉ ఉ అవునులే అలావా టామిీ అత టామిీ
ఆ డీడి
ఆ టీటిడీ ఆమె అలావాట అమ్మాయి చూసే వాళ్ళ అందరు ఫోటోలు స్టాటస్ లో పెట్టిందన్ని ఉమ్
మ మన కూడా ఉంది అంటే అవునా మళ్ళీ నువ్వు మిస్ అయిపోయినవే అనుకున్నా నేను ఇంకా అది మాట్లాడది కుదల నాకు
ఒక పిల్లన్న ఆ పిల్లన్న అని ఉంటే ఒకసారి చేద్దాం అనుకుని కూడా
ఆ
ఉ వేళ్ళొచ్చేదాన్ని అయినా నాకు సరిపోయిందిలే మా బ్యాచ్ తోటి వెళ్ళాం కదా అడ బొంతాలమ్మ టెంపుల్ క వెళ్ళి అ నుచి అటు మండికి వెళ్లి ఫొటోస్ దిగి ఆ మండీలోనే తినేసి నేను ఇంటికి వచ్చేటప్పటికి నైన్ అయంది ఆ రోజు
ఇదే రోజు సండే నా వచ్చింది విమెన్స్ డే లాస్ట్ సండే నా
నీళ్ళు వస్తడాయి ఈ సండే ఫిఫ్టీన్ నెక్స్ట్ సండే ట్వంటీ టూ కదా అబ్బ ఏంటో బ్యాక్ పెయిన్ వస్తుంది డబల్ కార్డ్ మీద పడుకుంటుంటే
రెండ రోజులు కింద పడుకో ఏం వేయకుంట
ఆ అదే చెయ్యాలి ఇంకా కింద పడుకుంటే పడుకొని లేసిారు అప్పుడు ఆ వాష్రూమ్ క వెళ్ళాలంటే ఎట్లా ఏమనంటే ఇబ్బంది
మీ ఏందో వయసు అయిపోతుంది అనిపిస్తుంది
నేను ఆ పాటి మీట్ పెట్టుకోలేదు కాది అప్పుడు ఆ రో ఇళ్లు చిన్నదనేసి ఎక్కడ పెట్టుకోవాల ఇక్కడ మళ్ళీ ఎప్పుడన్నా మాడదాం అన్న ఉద్దేశంతో ఇక్కడ ఏం పెట్టుకో ఏ ఫర్నిచర్ ఏమి ఆ ప్రస్తుతానికైతే బానే ఉంది, నాకైతే అదేమిందో ప్రాబ్లం రాల స్టార్ట్ అవ్వలా
ఓకే ఓకే ఉమ్
అ
పోనీ వచ్చిద్దేమో చూడాలి, మన ఫ్రెండ్ వస్తానంది మరి ఒంటి గంటకి ఆ వ చిక్క ర్యాలీ రాదేమో నా తెలిసి లంచ్ లంచకి మొన్న ఎళ్దాం అంది కద, ఇవాళ ఎళ్దాం అని అడిగా బయటికి అప్పులమ్మ ఏదో చెప్పింది, సిరప్ ఒక నిమిషం నేను కట్ చేసి మల్ల చేస్తాను.
అ